హలో
హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి
ఎట్లున్నారండి మరి చిన్నపిల్లల అందరు బాగున్నారా
ఆ పిల్లలు బా ఈ ఎండకు ఎట్లుంటరు అట్లే
అయ్యో
బయటికి పంపియకుండా ఇంట్లోనే ఉంచుతా
మంచి పని చేసినవ్ లేకపోతే చానా ఎండ ఉంది ఉహా ఏంటండీ కాల్ చేసారు
నేను నిన్న చేశా కదా నిన్న మీరు ఎత్తలే గా
అవునండి కొంచెం బిజీగా ఉన్నా నేను అందుకే
అలా ఏం లేదు మాది చెల్లిది పెళ్లి అని చెబుదామని సరేలే మల్ల అప్పటికప్పుడు చెప్పారు నాకు కుదరదు అనే అం అంటారు అని నేను ముందే ఫోన్ చేశా ఇంకా పది రోజులు ఉంది
అవునా అప్పుడు అందుకే ఫోన్ చేసారా మీరు
ఆ సరేలే లిఫ్ట్ చేయలేదు లే ఇవా కార్డు పంపించవచ్చులే అని నేను అనుకున్నా
అవునా ఎప్పుడు సరే అండి తప్పకుండా వస్తా అండి ఈ టెంట్ హౌస్ మొత్తం ప్రిపేర్ చేసుకుందా అండి
లేవు ఒక టెన్ థౌర్షండ్ అడిగితే వాళ్ళు మొత్తం మేమే చూసుకుంటాం టు లాక్స్ ఈ అంటారు వామ్మో టు లాక్స్ అని నేను ఆలోచించి ఇక మా మమ్మీ ఎవరు మేమందరం ఏ వద్దు అని అనుకున్నాం
తెలిసినోళ్లు ఉన్నారండి మా బా బావ ఉన్నారండి
మీ బావ మరి మరి మరి ఎక్కువ డబ్బులు ఈ అడుగు
లేదు లే లేదండి ఇంతకుముందు మొత్తం తక్కువ చేసి మాట్లాడతా మీరు యాక్సెప్ట్ నే తీసుకోండి లేకపోతే లేదు ఓకేనా
ఆ
మరి టెంట్ హౌస్ ఓకే మరి డిన్నర్ మొత్తం అంతా ఓకేనా అండి
అంటే నైట్ టైమే పెడదాం అనుకుంటున్నాం డిన్నర్ అంటే మధ్యాహ్నం ఎండాలు కదా
అబ్ మంచిదే అండి లేకపోతే కష్టమయ్యే
అంటే మేమే ఆస్కున్నాం అందరు మధ్యాహ్నమే పెట్టండి చుట్టాలు అంటున్నారు కానీ నైట్ అయితే ప్రశాంతంగా ఉంటది చక్కగా
అవును లేకపోతే ఆ ఎండకి సచ్చిపో
ఆ సస్తారు ఇప్పుడు హాలిడేస్ పిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటారు. ఎట్లా వస్తారు చెప్పండి ఎండకు మాడిపోరు.
ఫస్ట్ నేనే రావద్దు అనుకున్నాండి ఫస్ట్ చెప్పాలంటే
అవునా
మరి ఆ ఎండలో ఎట్ల వస్తం చెప్పండి
పెళ్లిళ్ళ అంటేనే భయం వేత్తుంది.
అమ్మో చానా కష్టం అండి
హామ్
బట్టలన్నీ కొనేసింద అండి?
ఆ షాపింగ్ చేసాం కాని ఇంకా బ్లౌజెస్ మొన్నే మిషన్ మీద వేసొచ్చా.
అవునా సిటీకి వెళ్లారా, లేకపోతే పల్లెటూరు లొ వేశారా? సిటీలో అయితే
ఆ అటు హైదరాబాద్ లోనే అటు సైడే తీసుకుని
ఓకే మంచి మంచి ఐడియానే ఎంత మంది వస్తారండి? అవునండి ఎంతమంది నీ ఇన్వైట్ చేశారండి?
ఓ చాలా మంది అండి మేమైతే ఎస్టిమేషన్ ఒక మూడు వేల మంది అనుకుంటున్నాం.
వామ్మో ఏందండి అంతమంది
చుట్టాలే ఉన్నారండి. డి మరి వీళ్ళని పిలవకపోతే వాళ్ళు ఫీల్ అయితారు వాళ్ళు మాకుదే ఆ మా మమ్మల్ని పిలువరా మేము పిల్ చం మరి మీరు పిలవరా అన్నట్టు మాట్లాడతారు మా చుట్టాలు
అవునులేండి అది కరెక్టే
ఆ అందుకనే అంత మం ది ఎస్టిమేషన్ వేసాం షాపింగ్ అయితే అట్లా అయిపోయింది ఇంకా అది గోల్డ్ కొన్నాం కానీ గోల్డ్ బాగా రేట్ ఉంది కదండీ ఎక్కువ కొనలేక పోయాం.
ఎంత ఉండుంది ఇప్పుడు ప్రైజ్ అది?
ఊ
ప్రైజ్ ఎంతుందండి ఇప్పుడు గోల్డ్?
ఎంత లక్షన్నర అనుకుంటా లక్ష ఎనభై వేలొ ఎంతో ఉంది.
వామ్మో మా
మ్ ఏం కొంటాం చెప్పండి అట్టుంటే
వామ్మో
మ్ గోల్డ్ జోలికి వెళ్లాలంటేనే భయమేత్తంది.
వామ్మో ఎవరు కొంటారండీ గోల్డ్
ఉ కొనట్లే చాలామంది తగ్గించేశారు.
నేన్ ఇంకా బైకే కొనొచ్చా అండి ఆయనకి మంచిగా
ఆఆ
అదే బెటర్ ఇంకా చెప్పాలంటే ఆ తప్పుగా అనుకోకండి.
మీరు చెప్పిన ఐడియా కూడా మంచిగానే ఉందిలే గని మరి ఇక గోల్డ్ గా అంత రేట్ పెట్టి ఎవరు కొంటారు చెప్పండి మిడిల్ క్లాస్ వాళ్ళ ఎవరు కొనగ
అదే అదే కదండి ఇచ్చింది గ్రామ్ గ్రామ్ లోకే మనమన వా ళ్ల అయితలేదు.
ఉమ్ అయితలేదు అసలు
అదింగ్ అది కూడా నెట్ నెట్ క్యాష్ కొనాలి అది
ఆ
ఉ ఉ ఉ
అంత బాగా మళ్ళా బాధ కొన్నా అందుకనే ఎక్కువ పెట్టమ అని చెప్పేసాం ముందే వాళ్ళకి
ఉమ్ మంచి పని చేశారండి
ఆ మరి ముందే మాట్లాడుకోవాలి కదా
ఉమ్ మంచి పని చేశారండి
మరి స్టేజ్ కూడా చేస్తారా మీ వోళ్ళు
ఆ చేస్తారాండి మీకు ఏమేమి కావలి చెప్పండి కరెక్ట్గా
నాకైతే ఇప్పుడు స్టేజ్ డెకరేషన్ కావాలండి నైట్ టైం కాబట్టి కొంచెం లైట్స్ కావాలి
ఆ లైట్ కంపల్సరీ ఉండాలా ఇక్కడే ఎక్కడ చేస్తారండి చెప్పండి కరెక్ట్గ అంటే ఇంట్లో లేకపోతే ఇంటి ముందేన అయితే ఇంకా క అంతగనం మేము
ఒ చాలా ప్లేస్ ఉందండి ఒక హాఫ్ ఎకర్ వరకు ఉంటది
ఓ ఇంకేందండి మంచిగ అక్కడే ఎసుకోచ్చు
అహ్ అయితే బయట ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేయడం ఇయన్నీ అంత రేట్ అయితాయిండి
ఏ దానికి ఎక్కువైపోతాయి కాండి తినొచ్
ఇతనే అందుకే ఇంటి ముందు చేసుకున్నట్టు ఉంటది కదా అని మా
మనం ఎవరు ఎవరు అడగన్ కూడ అడగరక్క అయితే మన దగ్గర
ఉమ్
ఉమ్ ఇంకా ఎట్లానే ఎట్లాంటి డెకరేషన్ కావాలండి
కొంచెం లైట్స్ కొంచెం రియల్ ఫ్లవర్స్ కావాలి
ఓకే కూల కూలర్ కావాల్న అండి
ఆ
కూలర్ కావాలా
కంపల్సరి కూల్రు
అవును లేకపోతే కష్టమండి
ఆ వచ్చిన్ జనాలు ఇగ మన్నీ తిట్టుకుంట్రు
హ్మ్ ఇంకేమేమి కావాలండి
ఆ ఇంకా తర్వాత వాళ్ళే మొత్తం మ టన్ కానీ అన్నీ చికెన్ వాళ్ళే తెచ్చుకోవాలి
ఆ సరే
అయితే స్టేజ్ డెకరేషన్ ఫొటోస్ ఏవన్న ఉంటే వాళ్ళు అక్కడక్కడ చేసిన పంపియండి
పంపిస్తా అండి చాలా ఉన్నాయి మీకు ఎట్లా కావాలంటే అట్లా పంపిస్తాను
ఆ ఫోటోలు పంపిస్తే నేను ఆ స్టేజ్ మా ఇంట్లో ఏదైతే తే నచ్చుతదో డిస్కస్ చేసుకొని ఓకే చేస్తాం
ఓకే అండి ఇంగ తక్కువ చేసి మాట్లాడతాన్ మీరేం బాధ పడకండి
మ్ మటన్ చికెన్ కూడా మరి మేమైతే ఒక టూ కింటాస్ అనుకుంటన్నా మటను అరెండు పెట్టాలి
రెండు కావాలంటే ఖర్చు ఎక్కువైపోయింది కదండీ
మరి తప్పదు కదా అయితే చికెన్ తగ్గించి మటన్ ఎక్కువ పెట్టాలి
ఆ అట్ల అయితే బెస్ట్ అండి కానీ అట్లా ఒప్పుకుంటార అండి ఫస్ట్ మన దాంట్ల
ఆ ఇక జ జనాలతో ఏదో మనకి కాబట్టి మటనే ఎక్కువ తింటారు కదండి
ఉ అదే వచ్చింది
హ మటన్ ఎక్కుది తెప్పించి చికెన్ కొంచెం ఏమండి మేము పెట్టేది ఏంటంటే పెరుగు
ఉమ్
సాంబారు ఆ ఈ నాన్ వెజ్ నేను చెప్ చెప్పేది తర్వాత చికెను మటన్ స్వీటు
ఉ
వెజ్ కర్రీ పెరుగు చట్నీ
ఉ
అంత అట్లా వెజ్ తినేళ్ళు వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు సపరేట్
సపరేట్ సపరేట్గా పెట్టాలి వాళ్ళకి లైన్
వీళ్ వీళ్ళలకు వేరే వాళ్ళకు వేరే టెన్ వేసి అది మా ప్లాన్ ఎందుకంటే కొంతమంది ఆరోజు నాన్ వెజ్ తినని వాళ్ళు కొన్ని పూజలు చేసే వస్తారు
అవును అవునండి
మరి టెంట్ మాత్రమే తక్కువ రేటు కు మాట్లాడాలి స్టేజు టెంట్
అది అయిపోతుందిలేండి నువ్వు ఏం బాధపడకండి
మరి క్యాటరింగ్ వాళ్ళేనా
క్యాటరింగ్ వాళ్ళే అండి
ఆ ఇంకా హ్యాపీ వాళ్ళే వడ్డించి పెళ్తారు ఇప్పుడు మనం చుట్టాలు వస్తామండి చుట్టాలని బాగున్నారా ఉన్నారా ఉండండి యాలి అది మనం మాట్లాడాలి ఇంకా ఇవన్నీ చూసుకుంటుంటే మనం ఎప్పుడు మాట్లాడుతాం వాళ్ళతో
నేను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేస్తానండి బాధ పడకండి
ఆ అదే అంటున్నా మీ మా బాధ ఏంటంటే మొత్తం క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చి అప్ప చెప్పేసి ప్రశాంతంగా వచ్చి చు తో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ర రేసిపె మా మర్యాదలు చూసుకోవాల అని మా మా ఆలోచన
ఓకే ఏం బాధ పడకండి నేను చూసుకుంటాండి అది
అదే
మరి ఇది ఉంటది కదండి స్టేజ్ దగ్గర ఇట్లా ఒక ఇలా ఫ్లవర్స్లాగా వస్తాయి కదా పెళ్ళి కూతురు పెళ్లికొడుకు వస్తాయి
ఆ అది అవును రెం రెండేయాలండి అది
అవునా
రెండేయాల అది ఇంకోటి ఇన్ని బైక్ కూడా కావాలన్నాండి సారీ ఇది కార్ కూడా కావాలన్నాండి
ఆ కావాలి కదా డెకరేషన్
ర రెండు కావాల ఒకటి కావాలండి
ఒక్కటిచాలు ఎందుకంటే మా వాళ్ళ ఎవరేండు ఉంటయి మూడయితేయి చారిపోతాయి
అంతేనా
ఉ
ఇంకేం కావాలండి
ఇంకాది స్టేజ్ ముఖ్యంగా స్టేజ్ క్యాటరింగ్
ఉమ్
ఈ ఐటమ్ చాలా ముఖ్యం మనకి
ఏ
ఉమ్
అట్లయితే ఏం కాదండి ఈజీ గా అయిపోతది
డెకరేషన్ కూడా రియల్ ఫ్లవర్స్ అనే అంటున్నారు
కానీ చాలా కాస్ట్ అయిపోతది కదండి మీకు
ఏమి కాదు ఈ ఒక్కసారి ఏం చేద్దాం ఇగ లైటింగ్స్ వస్తాయి కదా ఈ అటు ఇటు అవి పెడతావని ఆలోచన
అవును కరెక్ట్ ఏ ఇంకోటి ఇంకేం ఇం ఇంకేమున్నాయండి
ఇంకా కొంతమంది అన్నారు కదా ఫిష్ ఫ్రై కూడా పెట్టట్లే అన్నారు కానీ మిమేమో ఫిష్ ఫ్రై అంటే ఒక్కోసారి కొన్ని ఫిష్ మంచిగా ఉంటే కొన్ని బాగోవు మళ్ళీ పెట్టాకా అవి బాలేేపోతే జనాలు తిట్టుకుంటారు కదా
ఉమ్ ఓకే
అందుకనే ఫిష్ వద్దు అనుకుంటున్నా ఎలా ఉంటుంది మరి ఫిష్
మా దగ్గర పెడతారు కానీ అంతా చెప్పలేమండి అది ఎట్లుంటదో మనం చెప్పలేము ఒక్కోసారి ఒక్కో లెక్క ఉంటది
ఊ బాగా ఆయిల్లో ఫ్రై చేస్తారు కాబట్టి బాగోవు
అది ఇంకా వేస్ట్ అండి నీన్ చెప్
ఈ ఎండకి
ఈ ఖర్చు పెడడం అంతగనం వేస్ట్ అండి
ఆ హు
మీ మీ ఇష్టమండి పెడదామంటే పెడదాం అట్లేమిలేదు
ఆ
ఇష్టం చెప్పండి మరి మేము పెడదాము అంటే పెడదాం
అదే ఏం అబ్బా వద్దనిపిస్తంది పిష్
హు వొద్దులెండి ఎందుకు మరీ అది రిస్క్ రిస్క్
ఉమ్
ఫోటో ఫోటో పెట్టిందండి నేను చెప్పిన ఫోటో కూడా
ఏమని
అంటే ఫోటోల ఏమన్నా ప్రింట్ కానీ మొత్తం
ఆ ఆ ఆ ఫోటో కెమెరా వాళ్ళని మాట్లాడాము
మాట్లాడ అయిపోయిందా అండి మీ
ఆ అంతే కదా చెప్పారు వాళ్ళు ఇంత కాస్ట్ అని సరే నయితమయే ఓకే ఓకే అని అన్నారు మరి మాట్లాడాల్సింది నువ్వే మాట్లాలి ఇది ఎలాగూ మీరు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేస్త
స స సరే నేను మాట్లాడి చెప్తా ఓకేనా అండి సర్నా నేను మళ్ళీ ఫోన్ చేస్తా అండి బాయ్
ఆ సరే అండి మర్చిపోవద్దు మరి ఏదైంది